గుడ్ మార్నింగ్ అండి హలో హలో వినపడుతుందా ఏం లేదండి ఆ బాగున్నారా
ఉన్నా మీర ఎలా ఉన్నారండి
నీవు గాడ బా బాగున్నావండి
అహా అయందా సద ఆ
ఫస్ ఆ పాస్టింగ్ ఆ జరుగుతున్నాయంండి
ఉహుమ్ షాపింగ్ అయిందవరి
మీరు చేశారండి ఫాస్టింగ్
షాపింగ్ ఆ
ఆ ఉన్నాయిక బట్టలు
ఉ హు తీసుకోర అనండి ఇగ
ఉమ్ విరు అయిందండి షాపింగ్ మీది
నాది ఇంకా కాలేదండి వెళ్ళాలి
ఉమ్ మీ ఫాస్టింగ్ అయితుందా అండి
ఆ అయితున్నాయి
ఏం తిన్నారండి
మార్నింగ్ రొట్టెలు చేసినానండి
హా
రొట్టెలు చేసినా ఎగ్గు ఆనియన్ చేసినా
ఉమ్
తిన్నరు
ఇంకా ఆనియనా
ఆ ఆనియన్ ఆనియన్
ఓన్లీ ఎగ్ ఆనియనేనా లేకుంటే వేరే
ఆ ఆ పప్పు చేసినా పప్పు ఉన్నది ఇగ రొట్టెతో పప్పు ఎలా తింట తింటారని ఎగ్ ఆనియన్ చేసిన
ఉ ఇంట్లో అందరున్నారా అండి ఫాస్ట్
ఆ అందరు ఉంటారండి
ఉ
మీ ఇంట్లో అందరు ఉంటారా అండి
ఆ అందరు ఉంటారండి
ఉమ్ ఇంకా చెప్పండి ఎలా నడుస్ తుంది రంజాన్ ఎట్లా చింది ఎట్లా వెళ్ళింది అర్థమే అయితలేదు కదా
అవునండి ఇంక ఒక వీక్ అయితే కూడా అయిపోతది తొందరగా గడిచిపోయింది ఈ రంజాన్ అయితే ఉ ఇంగో వీక్ అయితే అయిపోతది అండి
ఉమ్
బాగా చాలా తొందరగా అంటే బాగా చాలా తొందరగా అయిపోయింది
హ్మ్ పోతుంది కూడా అవును ఈ రంజాన్ అనేది ఇట్లనే నెలా మీక్ ఏం పండుగ అంటే ఇష్టమండి
రంజాన్ అంటే బాగా ఇష్టం రంజాన్ అంటే బాగా ఇష్టం కేం ఇష్టమండి
నాక్గూడా
మీకు ఏ పండుగ
నాక్కూడా రంజాన్ అంటేనే ఇష్టం మండి ఎందుకంటే ఒక నెల ముందే మనం సెలబ్రే షన్ అనేది స్టార్ట్ చేస్తం కదా ఈ నెల మొత్తం ఇంత మంచిగా అని పిస్తది ఇంట్లో అందరు లేస్తారు ఫాస్ట్
మంచిగా అంటే మంచిగా రోజు పన్ డునుగెలాగ్ నే ఉంటాం మొత్తం ఫ్యామిలీ మొత్తం కల్సి మొత్తం భోజనం చేస్తాం అని ఈ రోజా అండి అన్నం చేసాం, ఇంకా పప్పు చారు, టమాటా ఎగ్ ఇంకా ఆలూ మటర్ హ్మ్ టమాటా పచ్చడా ఆ అండి ఈ ఒక్క సరిపోదు మాకు మూడునాలయితే పక్
ఆహ మంచిగానే ఉన్నది
హ్మ్ ఇంకా పచ్చడి గుళ్ళో ఉన్నాయండి టమాటా పచ్చడా చేసినాం
మ్మ్ హు
ఎగ్ బాయిల్ చేసినాం
హ్మ్ హ్
హ్మ్ పప్పు అయితే కంపల్సరీ అండి దాంతోటి ఒక వేరే కూరగాయలు చేసుకుంటాం
హ్మ్ హు ఇంకా చెప్పాల్
ఏమైనా వేరే అంటే ఇప్పుడు ఎగ్ ఆనియన్ న్నట్లు ఆ మా అత్తమ్మ వెళ్తారండి
మీరు ఎల్లరా అండి
నేను వెళ్తా ఆంటీ ఎప్పుడెప్పుడైనా వెళ్తా
హ్మ్ కూరగాయలు ధరలు ఏమున్నాయి అండి అగ్గువ ఉన్నాయా తిరము ఉన్నాయ
ఇప్పుడు కొంచెం ఇప్పుడైతే కొంచెం నార్మల్నే ఉన్నాయండి
హ్మ్ హు
టమాట్ అ కొంచెం ఇట్లా ఉన్నది బాగా పెరు ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా అండి ధూప్ బాగా అయి
అవును
ఎండెలు బాగాయి తే ఇప్పుడు రేట్ కూడా ఐతు బాగా అయితాయి ఇప్పుడు ఆ బాగా చాలా బిరంగ అవుతాయి ఇప్పుడు వూర కొతిమీరు అది బాగా రేటున్నది కొంచెం పొద్దుగాల ఆ అన్నం చేయాలి కదా సైన్ కోసం అందుకే త్రీ థర్టీ త్రీ ఫార్టీ అలా లెస్ అండి అంటే ఇప్పుడు రోటీ చేయాలం అంటే కొంచెం బాగా జల్ది లేవాలె రోటీ కొంచం టైమ్ బడతది కాయ రోటీ లే పోతే కొంచెం టెన్ మిని త్రీ ఫార్టీ ఇలా ఆ అట్లా లేస్తాం ఆ పనుకోనండి నమాజ్ చదువుకోని
హ్మ్
ఉంటే పడ
మా పుస్తకం చదువుకుంటాండి. మా ఖురాన్ చేసుకుం కదా అండి
ఆహ ఇంకా చెప్పండి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఇష్యూ అయినా అండి మీకు
లేదండి ఏం కాలేదు
ఎందుకండి అందరికీ వచ్చినాయి కదా రాష రేషన్ కార్డు లో మీకు రాలేదా మరి
అ అండి
రేషన్ కార్డులు అ తెచ్చినాయి కదా మీకు రాలేదా అంటున్నా
ఆహా అట్లా అంటున్నారా ఆ వచ్చినాదండి హలో వినబడుతుందా
ఆ విపడుతుందండి
ఆ ఇప్పుడు వినబడుతుందండి
ఆ మీకు రా అ హలో హలో నమస్కారం హలో నా వాయిస్ వస్తుందా మీకు
హలో హలో ఆ ఇప్పుడు వస్తుంది వాయిస్ రావట్లే అండి ఇప్పుడు ఇంత ముందు
ఇంతకు ముందు రాలే ఇప్పుడు వస్తుందా?
ఆ ఇప్పుడు వస్తుందండి.
ఊహు మీకు రేషన్ కార్డ్ వచ్చిందా అడిగినా
ఆ.. వచ్చిందండి కొత్తది అయితే బాగా రోజులు పడుతున్నాయని ఆడ్ అయిన నేను దానిలోనే హ్మ్
ఇల్లు లేకపోతే కొత్తది కావాలంటే ఇంకా టైం బడుతుండే
ఇత్తదని దానిలోనే యాడ్ చేసుకుంటాం హు
ఓకే మంచ్ ఆ మాకు కూడా వచ్చిందండి లేదు మేము కొత్తది తీసుకున్నామండి ఉమ్
వచ్చింద మరి
ఆ వచ్చిందండి మగూడ వచ్చింది. ఆ వచ్చింది
అయి హ్మ్ ఇప్పుడైతే గ్యాస్ ధరలు బాగా అంటే బాగా పెరిగిపోయాయండి. ఇప్పుడు బుకింగ్ కూడా కావ ప్లే
అను ఇది అది వార్ జరిగింది కదా ఇరాన్ లో ఇరాన్ ఇరాన్ లో వార్ జరగడం వల్ల ఇట్లానే ఇదీ గ్యాస్ది అనేది రేటు పెరిగింది వాడు వాన్నడు
ఇప్పుడయితే అవునాను వల్డ్ వార్ జరుగుతుందండి
అవు ఆ దాని వల్లనే మాకు పెట్రోలి అనేది డీజిల్ అనేది గ్యాస్ అనేది
ఆ అవునండి బాగా వారికి కూడా ధరలు బాగా పెరిగిపోతాయి ట
అవును ఇంకా కొన్ని రోజులయితే మొత్తానికి దొరకయట గ్యాస్లు
ఆ ఇప్పుడు ఆయిల్ గూడ బాగా పిరమై ఆ వ ఆయిల్ కూడా ఇప్పుడు మేమ్ వాడతాం కదా అది కూడా బాగా పిరమై
అవును ఎ ఎట్లనో ఏమో అర్థమైతలేదు.
మ్ ఇప్పుడైతే గ్యాస్ కూడ బుకింగ్ కావట్లే
కీనైనా వాళ్ళకు దొరుకుతుంది అది
అహ కావట్లే కూడా అండి.
లేదు నిన్ననే మా హస్బెంన్, నిన్ననే మా హస్బెండ్ ఇస్క చ్చ్ న్నండి
ఆ తీస్ వచ్చింట్ర మాది కాలేదండి ఇంకా
బుకింగ్ చేస్నబ్ ఎప్పుడో బుక్ చేసుకున్నారు. చేసుకున్నాం చేస్ సున్నాంక ఆ నిన్ననే ఇగ తియొ అట్ల బుకింగ్ జావ, బుకింగ్ ఐన వాళ్ళకే ఇస్తున్నారట
ఆ బుకింగ్ చేసినాం మేము కూడా లేకిన్ కాలే ఇంకా కొన్ని రోజు తర్వాత చేయండి అని మెసేజ్ వచ్చింది ఇకార తొందరగా రావట్లే ఇప్పుడు అయితే కొంచెం టైం పడతు ఎక్స్ట్రా లేదండి ఎక్స్ట్రా ఖాళీ ఉన్నది
ఓహో
ఆహ ఉన్నది ఖాళీ ఉన్నది.
ఉ
రెండు సిలిండర్ ఉన్నాయి గానీ ఒకటి ఖాళీగా ఉన్నది అంటున్న
అవును ఇది వల్డ్ వార్ ద్వారా బాగా ఇబ్బందులు ఫేస్ చేయడం ఉంటంది.
ఎస్ సున్నున్ బాగా లుక్సాన్ కూడా అయింది ఇవ చిన్నపిిల్లలు పెద్దవారు అ బాగాంటే బాగా
బాగా జరిగినాయి ఈ వల్డ్ వారి ద్వారా అ పిల్లలు అనే ఇల గుడా ఆ ఇ ఇరాన్ లో బాగా అంటే బాగా డిస్టర్బెన్స్ అయియి పాపం వాళ్ళలకు ఇల్లులు బయి నయి
వాళ్ళ పా మొత్తం వాళ్ళ కూలిపోనే మొత్తం మోత్తం ఫ్యామిలీస్ అలా
అవునండి ఇలా చెయ్యొద్దు కదా ఇది చెయ్యడం న్యాయం కాదు కదా అండి పాపం వాళ్ళకు
వాళ్ళకి బాగా అంటే బాగా నష్టం అయింది మొత్తం ఫ్యామిలీ ఇడి నష్టం వల్ల వాళ్ళ ఇల్లు మొత్తం అన్నిీ సేవ్ చేసుకున్న మొత్తం కూడా
ఆ వాళ్ళు ఏ
పిల్లలు వాళ్ళు ఫ్యామిలీస్ మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం పాపం హ
థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి
మీకు కూడా అదే
ఉంటున్నా అండి మరి